ఏ
ఆ వినిపిస్తుందండి
భోజనాలు అయినాయండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారు
అ నేను వెజిటేబుల్ పలావ్ అన్నం పప్పు రసం బజ్జి తిన్నానండి
అవునండి
మీరు
నేను అన్నమును కర్డు పప్పు
ఆహా
ఓకే అండి ఏం చేస్తున్నారు ఏం కథ ఎట్ల ఎవంది ఇప్పుడు
ఏం చేస్తామండి టైం పదకొండు అవుతుంది కదా లా ఇప్పుడే అన్ని పన్లు చేసేసుకొని అలా ఇంకా పడుకోడానికి రెడీ అయిపోయాం
ఓకే ఏమేం పనులు చేశారండి ఈరోజు
నేనా అండి నాకు ఒక ఫంక్షన్ ఉండలేండి మా చెల్లిది
ఊ
అక్కడికి ఎళ్ళింటి అక్కడికి వెళ్ళినాక అక్కడ చాలా పనులు ఉండే అంటే తనని డ్రెస్ అప్ చేసేది చేసాన
ఆ
పొద్దున్నే పోయాను కాబట్టి నిద్దర లేదు
ఓకే
ఆ మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం ఫుల్గా పడుతుంది. అక్కడ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఫుడ్ ఇచ్చేసి వచ్చాము.
ఓకే
ఆ తడిచిపోయ మొత్తం
అవునండి జలుబు చేస్తదేమో, నీటికి తుడుచుకోండి తలఅంతా.
ఆ మనకి జలుబు అవన్నీ ఏం కావండి. మనకు రావు. స్ట్రాంగ్ బాడి స్ట్రాంగ్ బాడి స్ట్రాంగ్ బాడీ అండి ఇమ్యూనిటీ ఉంది.
అవునండి మా ఫ్రెండ్ ఒ ఒకరు రెండు రోజులక ఒకసారి హెల్త్ పాడయింద అంట అంటారండి.
ఏమో అవునా
ఆ రెండు రోజులకు ఒకసారి స్టమక్ పెయిన్ అంటారు. ఆ లేదంటే అంటే బ్యాక్ పెయిన్ అంటారు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. స్ట్రాంగ్ బాడీ కావాల అంటే ఏమేం చిట్కాలు పాటిస్తారండి మీరు
ఆ ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే నిద్ర అండి.
ఆ అ
నిద్రపోతానే ఉండాలి. నిద్రపోతానే ఉండాలి. నిద్రపోతా ఉంటే ఇంగ మనం ఎవరు డిస్టర్బ్ చేయరు.
అతి నిద్ద్ర మంద బుద్ధి పడుతాది అంటారు కదండి పెద్దలు.
నాది మందబుద్ధి కాదండి. ఐ యామ్ వెరీ స్మార్ట్ నేను చాలా స్మార్ట్ అండి
నువ్వు చెప్పుకోకూడద అండి. వేరే వాళ్ళు చెప్పాలా.
లేదండి మా మమ్మీ అంటుంది. మా డాడీ అంటారు. నేను చాలా తెలివైంది దాన్ని అని
అవునా
ఆ
కే ఎంత అండి
ఇంకేంటండి
నాకి టైర్డ్ అయిపోయిన అండి. బాగా అసలు టూ డేస్ నుంచి నిద్రలేదా సరిగ్గా.
ఏ ఏమైందండి
నా వర్క్ ఏంటండి స్టిచ్చింగ్ కదండి నా వర్క్.
ఉ
ఆ స్టిచ్చింగ్ ఉన్నట్లుండి వస్తారు. అర్జెంట్ కావాలంటారు. కొంచెం లేట్ అయితే మాన్లైన్ ఇచ్చిపోతారు మళ్ళీ అర్జెంట్ అంటారు. ఏం చేస్తామండి. మాకు ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళక్ కుట్టియాలంట
ఆ అవును వాళ్ళు అర్జెంట్ అంటారు కుట్టమంటారు కుట్టిన తర్వాత రారు లెండి
ఆ రారు రారండి కుట్టిన తర్వాత రారా మళ్ళీ ఏ టూ డేస్కో త్రీ డేస్ కొ అయ్యో వదం అనుకుంట మండి అటు పోయి అటు వెళ్ళాము అర్జెంట్ పను ఉండి ఇటు వెళ్ళాము ఏదో ఒకటి సట చెప్తారు నేం చేస్తావండి ఆ అలా టూ డేస్ నుంచి నిద్రలేదా సరిగా బాగా హెడ్ ఎక్ ఉందండి బాగా రెస్ట్ తీసుకుంటే గానీ హెడేకి తగ్గదు
టాబ్లెట్ వేసుకోవాల్సి ఉండే
టాబ్లెట్ అ నెక్ టాబ్లెట్ వాడితే మరి ఎక్కువ ప్రాబ్లం అయ్ తుందండి
మా మమ్మీ అయితే దేనికైనా హెడ్ ఏక్ వచ్చిన కళ్ళు లాగు తున బ్యాక్ పెయిన్ వచ్చిన కడుపు నొప్పి వచ్చిన ఫస్ట్ ట్ టాబ్లెట్ ఏసే దా దోలో సిక్స్ ఫిఫ్టీ అండి ఆ టాబ్లెట్ వేసుకుని ఇంకా పొడుకుంటుంది
అంటే మీ మమ్మీ మీ మమ్మీ బాడీకి ఆ టాబ్లెట్ే పడతా ఉండచ్చండి ఎందుకంటే వేరే టాబ్లెట్స్ అలర్జీ కూడా ఉంటది కొంతమందికి ఏది వాడితే అది అట్లా ఏమి కంటిన్యూ చేస్తూ ఉంటారు
అ
ఏవంటే వాడనండి నేను ఒకటే వాడతాను నేను కూడా టాబ్లెట్ ఎన్నోచిన మ్మ్ ఎందుకంటే నాకి మెడిసిన్ ఎవంటే వాడితే ఆ స్కిన్ అలర్జీ వస్తది
అయ్యో అండి నేను టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను ఈరోజు
ఆ ఇంకా మామూలుగా అయితే నాకి ఏ టయానికిేసుకోవాలండి మీరు
ఈ రోజు స్టార్ట్ చేయాలి ఈ రోజు స్టార్ట్ చేసిన టైం కి రోజు వెయ్యాలి
సరే ఇప్పుడు టెన్ ఫిఫ్టీ దాటింది కదండి ఇంకా ఈ టైమ్ మెయింటైన్ చేయండి కంటిన్యూ ఇంకా తిన్న తర్వాత ఇంక ఎందుకంటే ఈ రోజు తప్పతే మళ్ళ నువ్ వేసుకోవడానికి ఉండదు కదా టాబ్లెట్స్
మ్మ్ ఫోర్తే డే అయినా స్టార్ట్ చేయొచ్చు
నేమ మళ్ళార ఫోర్త్ డే మళ్ళ మరి పోతే ఎందుకంటే మతమార్పు ఎక్కువ కదండి మీకి
ట్యాబ్లెట్ వెయ్యాలి ఈ రోజు ఏ టైం వేస్తే ప్రతి రోజు ఆ టైకే వెయ్యాలి
సరే ఆ టయానికి వేసుకో ఏం కాదు గాని ఈ టయానికి వేసేస్త రోజు ఈ టయానికి వేసుకోండి మళ్ళా మిస్ చేయద్దండి ఎందుకంటే మళ్ళా మంత్ వరకు వెయిట్ చేయ్యాల మరి టాబ్లెట్ వాడాలంటే
టెన్ ఫిఫ్టీ ఫోర్
ఉ
టెన్ ఫిఫ్టీ ఫోర్ అండి ఇప్పుడు వెయ్యాలా లేదండి పదకొ యెద్దమా
ఏయి ఇప్పుడేయ్యండి ఏముంది
అ
మ్మ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది వేసుకుంటే అయిపోద్ది
వేస్కోవాలండి మళ్ళీ ప్రతి రోజు టెన్ ఫిఫ్టీ ఫైవ్కి అంటే అక్కడ నిద్రపోయి ఉంటానో మేల్కొని ఉంటానో నాకే తెలిదు.
నే అవన్నీ ఎందుకు ఆలోచన చేస్తున్నరండి అలవాటు చేసుకుంటే అదే టైం అలవాటు అయిపోద్ది. లాంటప్పుడు తొందరగా వేసుకొనింటే అయిపోయేది.
గుర్తులేదండి మీరు టాబ్లెట్ అన్నప్పుడు నాకు టాబ్లెట్ గుర్తోచ్చింది.
ఏదో లొల్లి పెట్టుకొని కూర్చోయింటారు
ఆ
ఎమ్ చెత్తవ్ నన్ని పెట్టుకని కూర్చోయింటారు కాబట్టి దేస్తారు
ఆ బేసిస్ అనండి టెన్ ఫిఫ్టీ ఫైవ్ రోజు టెన్ ఫిఫ్టీ ఫైవ్ కే వెయాలి.
ఓకే అండి ఏమన్నా వేసుకోగలరా లేదంటే అక్కడ మా ఫ్రెండ్స్ కి ఎవరికైన్నా చెప్పి నీకు గుర్తు పెట్టమంటారా.
ఉ
ఆ టైమింగు
మా మామయ్యకి చెప్పండి
ఒక్కసారి గట్టిగా గిచ్చేసినాం అనుకో అది గుర్తుంటుంది ఓ టయానికి వేసుకోకపోతే మల్ల మాయమ్ మమ్ గిచేస్తది కదా అనేది వస్తది గుర్తు
లేదు లేదు అలారం పెట్టుకోవాలి నేను ఇక్ సైకి ఈ రోజు
ఉ
ఇక మా మమ్మీ కూడా గుర్తు చేయాలి
ఉ కానీ ఒక రోజు పెట్టుకుంటే అదే వస్త్ మోగుతా ఉంటదా అలారం.
ఆ డైలీ అని పెడితే రోజు మోగుతుంది
అవునా అట్లా కూడా ఉందా అండి
ఆ
మాకేం కొంచెం తెలియనివి ఉంటాయ్ నేర్పియచ్చు కదా.
అయ్యో అండి నాదే హాఫ్ న్యాలెడ్జి బ్రెయిన్ ఇంగా నీనేమ్ చొప్పిస్తా అండి.
ఇప్పుడే మా మమ్మీ మా డాడీ చాలా షార్పు చాలా ఫాస్ట్ టు అని అన్నారు అని అంట్రీ మళ్ళీ అప్పుడ హాఫ్ న్యాలెడ్జి బ్రెయినా.
కాకి పిల్ల కాకికి ముద్దు కోకిల పిల్ల కోకిలకు ముద్దు కాదండి.
నీ మెదడు ఎక్కడుందండి మొకాళ్ళో ఉందా
లేదండి బ్రెయిన్ లోనే ఉంది
మళ్ళ హఫ్ న్యాలెడ్జి అని ఎందుకు అంటున్నవ్ అండి బ్రెయిన్ లో ఉంటే మోకాల్లో ఉంటే హాఫ్ న్యాలెడ్జి అవుతుంది. యే
అయ్యోయ్యో
ఉ
ఎందుకొ నా మీద సెటైర్లు ఏస్తున్నారు కదా సెటైర్లు ఏస్తే నాకు నచ్చదు కోపం
మీ సిస్టరు వాళ్ళు ఎలా ఉన్నారు ఏం కథ ఏదో ఫంక్షన్ జరిగిందంటున్నారుగా ఎలా జరిగింది
అవన్నీ ఏం మాట్లాడుతావులేండి బానే జరిగింది అండి
గ్రాండ్ గా జరిగిందా లేకపోతే
సింపుల్ విత్ ఇన్ ద ఫ్యామిలీ
ఫ్యామిలీ ఎంత మంది ఉండొచ్చు అండి
ఒక ఇరవై మంది లోపల చేస్తారండి అంతకు మించి లేదు
ట్వంటీ మెంబర్స్ ఏనా అండి
అంతే ఒక ట్వంటీ మెంబర్స్ వరకే పిలిచారు ఇంకెవరిని పిలవలే
ఉంటారు కదండి మీ ఫ్యామిలీ ఓన్లీ థర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ అయితారు సుమారుగా
అందరు ఉండరు కదాండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంతకుమించి ఇంగా రెండు కాలేదు
ఆ
ఆ పిల్లకి ఫస్ట్ ఇష్టం లేదు
ఆ మళ్ళా ఏం చేస్తాండు ఆ పిల్లని
ఆ పిల్ల ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేశామండి అది బ్రైవ్ బ్రైవ్ అది చాక్లెట్ చాక్లెట్ ఇస్తేనే ఈ పని చేస్త్ ఉంటుంది చాక్లెట్ కి అమ్ముడు పోతుంది ఆ అమ్మాయి
అవునా
ఆ చాక్లెట్ తీసిస్తా అంటే చాలు ఆ పని చేవో లంగా వేసేసుకోవాలి వోని వేసేసుకోంది చీర కట్టేసింది
మ్మ్ అయాబ్బో
ఆ
అయితే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట చాక్లెట్ అంటే చాలా చాలా ఇష్టం ఏమో
అవును
ఏ చాక్లెట్ అండి
ఇమో ఎక్కువ డైరీమిల్క్ తింటుంది
డైరీ మిల్క్ తింటుందా చాక్లెట్ ఒక్కటెనా కర్డ్ కూడా బాగా తింటుందా
కోర్డా నాకు తెలీదండి
ఉను
అయాయో
ఇంకేంటండి నిద్ర వస్తా ఉంది
సర్లే అండి నాకు నిద్ర వస్తాది బై గుడ్ నైట్
ఓకే అండి గుడ్ నైట్
మ్మ్ మళ్ళీ మాట్లాడదాం
ఒకే అండి